సార్ హలో
హలో ఎలా ఉన్నావు
బానే ఉన్నా నువ్వెలా ఉన్నావ్
నేను బానే ఉన్నాను ఏంటి అసలు చాలా బిజీ అయిపోయావు
ఏదో అలా అలా కాలేజ్ స్టడీ అలా అలా బిజీ అయిపోయా
ఆ నువ్ ఎట్లగో ఫోన్ చేయ అని నేనే చేస్తున్నా
అవునా ఓకే ఓకే తిన్నారా మీరు
లేదు ఇంకా తినలేదు మీరు తిన్నారా భోజనాలు అయిపోయాయా
లేదు ఇంకా అవ్వలేదు తినాలి
హలో
ఆ చెప్పండి
ఆ భోజనాలు అయినాయా అంటున్నా
ఆ అయినాయి అయినాయి మీది
లేదు ఇంకా తినాలి ఏం తిన్నారు
ఏం తినలేదు తినాలి నైట్కి
అయింది అన్నారు ఇప్పుడే
అవలేదు నైట్ కి తినాలి అంటున్న
అవును ఆహా
ఎలా ఉంది మరి మీ కాలేజ్ లైఫ్ తో ఇప్పుడు
నేను మా గ్రామంకి వచ్చాను
ఆ
ఆ ఇక్కడే బాగుంది ప్రశాంతంగా ఉంది వాతావరణం అదంతా నువ్ ఎక్కడ సిటీలోనే ఉంటున్నావా
సిటీలోనే ఉంటున్నాను నేను
ఆహా ఈ సార్ ఎప్పుడైన మా గ్రామంకి రా ఇక్క చాలా బాగుండిది అందరు కలిసి మలిసి ఉంటారు ఆ ఇక్కడే దగ్గరలోనే
అవునా వస్తాను ఇస్తారి
ఉ ఈసారి ఖచ్చితంగా రా పండగ వస్తుందిగా మా పండకోచ్చేసేయి
ఆ వస్తాను పండకి ఏం పెడతారు మరి బిర్యానీయ బిర్యానీ ఒకటేనా
ఆ ఇంకేం కావాలి నువ్వు ఆజ్ఞ వేయి నీకేం కావాలో అది చేసి పెడతా ఉమ్
అవన్నీ పంపిస్తే తింటా
ఆ వచ్చేసెయి మా ఇంటికి అన్ని చేసి పెడతాను
నువ్వే వండుతావ్ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు వండుతారా
నేనే వండుతా నువొస్తే
ఆహా
ఆ
వండు మరి అయితే జాగ్రత్తగా మంచిగా మధ్యాహ్నం బిర్యానీ తెచ్చుకుందామ ఎక్కే బిర్యానీ
ఉమ్
మధ్యాహ్నం బిర్యానీ తిన్నాను చికెన్ బిర్యానీ చాలా బాగుంది మా ఇంట్లో మా ఇంట్లో మాఅన్న కూడా సగం తిన్నాడు
ఆహా
ఉమ్ ఇద్దరం ఇద్దరం షేర్ చేసుకొని తిన్నాము
ఉమ్ చికెన్ బిర్యానీ ఏనా
ఉమ్ చికెన్ బిర్యానీ ఏ యాక్చువల్ గా ఫస్ట్ సింబు బిర్యానీ అని ఒకటి ఉంటది అక్కడకెళ్తే అక్కడ లే దు వాళ్ళు అందుకని ఇంకో బిర్యానీ దగ్గరికి వెళ్ళా అని బిర్యానీ దగ్గరకి అక్కడ ఎందుకో తినబు వన్స్ తినబుద్ధి ఎందుకో ఎకి బిర్యా నేను ఇంకో వస్తదిగా అని చెప్పి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్తేమో ఇంకా ఎక్స్ట్రా మనీ చెప్పారు నాకు ఊరే అప్పుడే పెంచారా అంటే ఆ అవును పెంచాము ఈ రోజు నుంచే అన్నారు అళ్ళు దెబ్బకి మైండ్ పోయి నేను నా అదృష్టం చాలా బాగుందిగా అందుకే పెం
ఆ
ఆ అక్కడ అక్కడ తింటే ఏమో అక్కడ తింటేమో ఒక రేట్ అంటా తీసుకెళ్తే ఇంకో రేట్
ఆ జనాలు ఎక్కువ ఉండేసరికి పెంచేసి ఉంటారు
అదే ఇంకా వాళ్ళు కూడా ఇంకా బాగా వస్త వన్నారు కదా జనాలు డబ్బు సంపాదించుకోవాలిగా మరి వాళ్ళు కూడా
అంతేగా ఎవరైనా పని చేసేది డబ్బు కోసమేగా
అంతేగా
మ్
హ్మ్ హ్మ్
ఇంకేంటి విశేషాలు ఏమున్నాయి.
ఆఁ హా ఏం మరి కాలేజ్లో ఏమన్నా ఈవెంట్స్ ఏమన జరుగు తున్నాయ మరి
ఆ అంటే ఒక్క నిమిషం
మ్ చెప్పండి ఏమన్న ఎక్కడైనా ఈవెంట్స్ జరుగు తున్నయ మరి మీకు దగ్గర్లో. ఎక్కడైన ఈవెంట్స్ జరుగుతున్నాయ మరి మీకు దగ్గర్లో? ఎక్కడ ఈవెంట్స్ జరుగుతున్నాయ ఏమన దగ్గర్లో మీకు?
ఆ మాకు పండగ వచ్చే ముందు ఇంకా ఇక్కడ పల్లెటూర్లలో జరుగుతయి వేషాలు, గంగిరెద్దులు రావడం మ్మ్
అండు మీ దగ్గరా
ఆ అవునవును ఇంకా డ్యాన్సులు పాటలు రికార్డింగ్ డ్యాన్సు అన్ని ఉంటాయి.
గేమ్స్ కూడా అనుకుంటా గేమ్స్ కబడ్డీ క్రికెట్
ఆ అవునవుడు పల్లెటూరులో బాగా ఆడతారు అవన్నీ పిల్లలందరూ వస్తరు వచ్చి అందరు అందరు మ్మ్ బా జరుగుతది ఎప్పుడైన్న రా చూద్దు నువు గూడ
ప్రైజ్ మనీస్ ఉంటాయా దానికి?
ఆ ఉంటాయి గా. కప్పు కూడా ఉండిద్ది గెలిసిన వాళ్ళకి.
అవునా ఆ మ్మ్ వస్తాను అయితే ఈసారి.
ఆ రా ఖచ్చితంగా నేను మొదలైనప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాను అప్పుడు
మ్మ్ బా ఎంజాయ్ చేద్దాం అయితే అక్కడ.
మ్ అవును బాగ ఎంజాయ్ చేయచ్చు అవన్నీ. చూస్తూ ఆఁ మ్మ్ అవును
ఎలా ఉన్నారు మరి మీ ఇంట్లో వోళ్ళు?
ఆ అందరు బాగానే ఉన్నారు. మీ ఇంట్లో బాగున్నారా అందరూ?
బాగానే ఉన్నారు అందరు
ఆ
చూ
అ
వచ్చారా అందరు ఇంట్లో వోళ్ళు వర్క్స్
ఆ అందరు వచ్చేసారు. ఎప్పుడో వచ్చేసారు.
మ్మ్ హు ఎందుకని ఈ రోజు అంత త్వరగ మా ఇంట్లో వాళ్ళు ఇంకా రాలేదు టైం పట్టిది వస్తారు.
మ్మ్ ఎలా ఉంది వాతావరణం ఎక్కడ
వాతావరణం ఇక్కడ చాలా చల్లగా ఉందనుకుంటా.
మ్ మాకు బాగా ఎండలు పడుతున్నాయి. అమ్మో మధ్యాహ్నం అయితే స బయటికే రాలేపో యినము, అంతలా పడుతున్నాయి ఎండలు అసలు ఇరగ తీస్తున్నాయి. మ్ మీకు మీకు చల్లగానే ఉంటుందా?
మా గూడ ఈవినింగ్ అయితే చల్లగ ఉం టుంది నార్మల్గ అయితే చాల ఎండగా ఉంటుంది
అవును అసలేంటో ఈసారి మార్చి లోనే ఏప్రిల్ లో పడ్డే అంత ఎండలు పడుతున్నాయి కదా క
ఆ కదా కద ఉ నీతో ఇలా మాట్లాడుతుంటే చాల బాగుంది ఫ్రెండ్
ఉ అంతేగా చాల రోజులు అయ్యింది కద మనం మాట్లాడుకొని
ఉ
ఆ ఏం నైట్ ఇప్పుడు భోజనమా టిఫిన
భోజనమే భోజనం చేయకపోతే ఇంట్లో వోళ్ళు తంత తిడతారు మనల్ని చక్కగా ఇంట్లో భోజనం హెల్దీ ఫుడ్
అవును ఇ ఇంట్లోనే బా తినాలి అసలు ఆ
ఇంట్లో ఫుడ్డే తినాలి కాని మనం బయట బాగ అలవాటు పడిపోయి ఈ జనరేషన్ పిల్లలు
ఆ అవును అసల మన అప్పుడు అసలు బయట తినాల అంత తెలిని కూడ తెలిదు ఈ పిల్లలు అసలు ఆ లో ఇంట్లో అసలు తిన్నే తినరు
హు హు
అర్ధంకాల
ఆ చెప్పాలండి ఇంగ
ఏమున్నాయి ఏం కొత్త కొత్ విశేషాలు కాలి టైమ్ లో ఏంచేస్తావు
కాలేజ్ టైమ్ లో మనం గేమ్స్ ఆడుకుంటు ఉంటాం
బయట లే పోతే ఫోన్ లోనేనా
ఫోన్ లోనే అండి
ఆహా
గేమ్స్ ఆడుకుంటాను మూవీస్ చూస్తాను ఇంకా రేపు ఎల్లుండి మాకు మాకు దగ్గర్లో కొంచెం ఈవెంట్స్ జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాన నేను కూడ
ఆహా దేంట్లో
బాగ ఎంజాయ్ చేస్తాను ఎందంటే ఒకటి ఉంటే అది కార్లో ఇవె ఆటో ఎక్స్పో అని అట్ల
ఆహా
మనం దాంట్లో వీడియోగ్రాఫర్స్ అన అనమాట ఆ అక్కడికి వెళ్ళి మనం వీడియోలు తీసి నీట్గ రీల్స్ చేస్తాము చాలా బాగుంటది
ఆ
ఆ రేపు మేము గేమ్స్ జరుగుతా ఉంటాయి కబడ్డీ క్రికెట్ ఖోఖో శెటిలు డ్యాన్స్ లని ఫ్లా అట్ల అట్ల
అయితే బాగ ఎంజాయ్ చేస్తున్నావు అనమాట
చేయాలిగా మరి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారండి మరి
అంతేగ
హు
ఆ
మీరేం తింటార అండి మరి నైట్
నైటా అన్నమే నేను టిఫిన్ చేసే అంతే ఓపిక లేదు మళ్ళీ టిఫిన్ వండుకో అన్నం అయితే పేట్టేస్తే అయిపోయిది
హెల్దీగా ఉంటారు
ఆ అనిపించిద్ది గాని చేసుకోలేం అలసిపోతాను పొద్దు నుంచి పని చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంటికి వచ్చేసరికి అయిపోది ఇంకా మళ్ళీ ఇ వంట అన్నము అంటే స్టవర్ మీద పెడితే అయిపోయిద్ది ఇప్పుడు టిఫిన్ అనుకో ఆ చపాతీలు అయితే పిండి కలపాలి మళ్ళీ కాల్చాలి మళ్ళీ చపాతీలాకి ఏదోక కూర వండుకోవాలిగా ఉత్త చపాతీలు తినాలేమూగ హ్మ్మ్ మళ్ళీ అదంతా ఎందుకులే తలకి నొప్పి అని చెప్పి అన్నాము అంటే మధ్యాహ్నం ఉండిన కూరుండెదిగా ఇంకా అది వేసుకొని తినేస్తాం హ్మ్మ్
ఇంకేమండి విశేషాలు
హ్మ్మ్ వి విల్ వెయిట్ అప్పుప్పు మొబైల్ కూడా గుర్తు పెట్టుకొని ఫోన్లు చేస్తా ఉండు
చేస్తామండి మీకు కాకపోతే ఇంక ఎవరికి చేస్తారు
ఆ
చేస్తాను పక్కా ఇప్పటి నుంచి హ్మ్మ్ ఆ
సరే ఇంక ఉంటా మరి
ఆ సరే అండి
ఉంటా
ఆ